కొస్తే గాని వదల్ను నిన్ను అంటూకొనుంటా
ఇహ్ హ్ హ్ హ్ ఏముంటావో
అంటుకొనుంట నాది పది రావాలి రేప్ సున్నా రావాలి.
మంచిది.
రేప్ మనకి టైం ఉంటుందంటావా
ఉగాది
ద్యాముకతీయో
ఇప్పుడు వ్యాన్లో వెళ్తున్నావు కదా చెయ్యి ఏం కాదు.
డిస్టర్బ్ అవుతర్ ఏమో అని చెప్పేసి అన్ ఏం మనం మాట్లాడుకునేది సైలెంట్గా ఉంటది కారు అందరింటారు. బాగీనిపిస్తదప్పుడు
ఏంగాద్లే నెమ్మదిగా గుస్సుగుస్సన్ మాట్లాడు
యా అప్పుడు ఎవరితో ఇప్ ఇప్పుడు సీక్రెట్ గా మాట్లాడ్ వాలయన
అనుకుంటర్లే అనుకుంటే అనుకుని నికేనే
త్తరే అందరు ఓ మా దాంట్లో
మరి ఎక్కగానే నిన్
నిద్రపోతారు అందర్ నిద్రపోత్ తర అందరు తోతా ఉంటారు అందరూ ఒక్కరని కాదు ఈ మధ్య లావాణ్య గూడా నిద్రవోతుంది.
చెమ్మా జన్మలో మార్రా నాయన
ఆ అందరికీ నిద్రదయ్యబట్ పడుతుంది
హ్మ్!
ఏమి? ఆ రూమ్ లో వాళ్ళు ఇంకా లేచినట్లేరు బయటికి కూడా రాలేదు ఇంకా.
లేసారు, లేసారు, ఫోన్ మాట్లాడుతుంది పెద్దక్క.
నేను మామ్మకు ఫోనే చేయ్యలే, నిన్న కూడా చేయ్యలే.
ఆ ఇంకోఆమె స్నానానికి కెళ్లిందో ఏమో తెలీదు. హ్మ్!
పైన బట్టలు అయిపోయి ఉంటాయేమో?
హ్మ్ వెళ్తా! వెళ్తా.
ఆహా
హ్మ్!
అలా ఓడ్ మాత్రం ఎ ఇప్పుడు లేటుగానే వస్తున్నాడే నిన్న కూడా కొంచెం లేట్గా వచ్చాడు.
చెప్పు ఎందుకు లేటుకి వస్తున్నావు? మేము ముందు వస్తుంటే మేము వెయిట్చేయలే కుండా నీ కోసం తొరగా రమ్మని చెప్పు.
ఇప్పుడు సాయంత్రం లేటే, ఉదయం లేటే.
చెప్పు, అదే చెప్పు నేను ఏంటి తిట్టేదాన్ని? మనం డోర్ ఏసాం గదా. అబ్బాయే కదా? హ హ్ అప్పుడు నేను కావాలని వేయలేదే.
కావాలని ఏ లేదు కానీ అందరికి అట్లాగే అనిపించింది మప్పుడు మీద జాలేసింది.
తీట పగలగొట్టడానికి వస్తున్నాడు. లేకపోతే ఎప్పుడు ఆడ కూర్చోనే ఉంటాడు అమ్మాయిలు కూర్చోవాలన్న రాడు.
దే
వాడికి తెలుగు అర్ధం అవుతుంది అనుకుంటా.
తర్వాత నుంచి సింగిల్ సీట్ లో కూర్చుంటున్నాడంట కదా!
ఉ తర్వాత నుంచి మా అమ్మ ఫోన్ చేస్తా ఉంది. మళ్ళీ మాట్లాడతా వెళ్ళపోయి చేస్తాలే.
హ్మ్!
ఏం చేయలేదని మా అమ్మ చేసుకుంటానంది
అద్దె కదా ఏం చేస్తాం? అంటే చేస్తావ్.
నాన్న, మా నాన్న చెప్పాడు. వాళ్ళు మాయకి ఫోన్ చేసి ఇలాగా. ఆ శనివారం వస్ రాము అని ఆయన ఇంట్లో కొనుకుని చెప్తాను అన్నాడు ఆయన ఇంకా. చెప్పడం లేదు, అది క్లారిటీ లేదు కానీ ఈ లోప ఈయన వాళ్ల ఇంట్లో అడిగాడు లే ఓకే అని చెప్పా. హలో!
మీ ఆయన? హ్మ్ హ్మ్!
మామయ్య పెద్ద పోజ కొడుతున్నాడు కొను కొన్ని తొందరగా చెప్పకుండా
బ్రోవల్ మామయ అ హ
ఆయన పెద్ద తెలివన ఆయనని ఆయన ఆయన
ఆయన్ ఫీలింగ్ వఓళ ఫీలింగ్ అంత తేరే
మాయన చెప్పాడు మా మావయ్యా ఆ మా మావయ్యా ఆయన ఏదో పెద్ద తెలివనాడు అన్ని ఆయనకే తెలుసాను అనుకుంటాడు
ఒ బ్రోనే చెప్పాడా
ఏపడు కొంచెం డబ్బించి అ చెప్పుడు ఉ
ఈ కిటికీల్ మత్తం దుమ్మె అ
అసలు ఏం తోడు వస్తున్నారే వాళ్ళు
తెలిట్ ఇే కసుు జుమ్మార్ అంట ఇ ఎందు అన్నీ వంద చెప్ప
ఆ
ఏదో మొక్కుబొడికి అట్లా అట్లా ఏడస్తారు అంతే
అ
చెప్దామ అంటే చెప్పలేకపోతున్నాము
ఆ అన్ కనించివయ్యా మనం ఏంజంద మనకే పాపల్ ఆగుంటు అ గంది పేడి వస్త
సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ప్రెగ్నెంట్ అంటే ఎక్కువ వర్క్ ఎవారేమ
హ కేర్ఫుల్ గా చూసుకుంటారు
కానీ ఇక్కడ తొక్కి పడేస్తారు ఎప్పుడెప్పుడు వ చెద్దాం ఎప్పుడెప్పుడు చీల చేత
హ అంటే ఏం చేద్దాము చెప్పు మనం ఏం చేయలేఎం
ఏం చేయలేం పెద్దోళ్ళతో వాళ్ళకి కూడా పెద్ద సాలరీ ఏం రాదు వాళ్ళకి ఎంత ఫిఫ్టీయో ఫిఫ్టీ ఫైవ్ అట్లా వస్తుందేమో
ఆహా
అంతే అనుకుంటా అంతకు మించి వాళ్ళకి ఏమి రా
హ సర్లే
నేను చూడు జీన్స్ మీదకే మనసు పోవట్లా
దేనికి పోవట్లేదా
జీన్స్ మీదకి
జీన్స్ మీదకు మనసు ఎందుకు పొది
అంటే అప్పుడు మీరుంతా ఉండది కాబట్టి వేసుకుందాం అనిపించేది ఇప్పుడు వేసుకో బుద్ధి అవట్ల
హ
ఉహు
సర్లే
ఏంటో లైఫ్
నేను ఈ నెల అయింటే బాగుండేది
హ్మ్మ్
అన్నీ అనుకుంటే జరగదు
అందుకే అనుకోమాకు అ వాటింతఅవే జరుగుతాయి నేనైతే నిజంగానే ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా రేపు లాస్ట్ రోజు హ్యాపీగా బాగా ఒక కేసు చేసేసుకొని మంచిగా తిరగవచ్చు మంచిగా ఫోటోలు తిరగవచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనుకున్నా
కానీ నీకు ముందు రోజే తెలుసుగా
అదే చెప్పింది నాకెప్పుడు మధ్యాహ్నం ఆ టైంలో కదా వచ్చింది ట్వెల్ఫ్ పయిన అప్పుడు కదా
హ
మంచిగాము మ రేపు లాస్ట్ స్టేజ్ అన్ని ఇచ్చేసేయళి వెళ్ళిపోవాలి
హ
అనుకున్న నేను ఆ ఎల్లో డ్రస్ వేసుకెళ్లిిన రోజే అది చెప్పారు మొన్న ఎల్లో ఎల్లో డ్రస్ వేసు కనిన రోజే ఎక్స్ప్రెస్ టెన్షన్ కరో రెండు న్యూస్ ఆ డ్రెస్ లోనే ఉన్నా
సర్లే ఫస్ట్ టైమ్ నేను వేస్కోమంటె నే కదా ఎస్కొనుంది
అవునమ్మా నువ్వు వేసుకోమంటేనే అమ్మా వేసుకున్నాను మళ్ళీ అనుకుంటా డ్రెస్సుల్లో ఏముందలే ఆల్రెడీ రాసి పెట్టేసాక ఏదేసుకున్నా జరుగుతుంది అని
కా ఇ ఎప్పు ఊరుకే అంటన్నా
హ్మ్మ్
కానీ
ఈ అమ్మాయి ఏందే మా అమ్మ ఐదు వాయిస్ కాల్ చేసింది
ఒక వన్ ఒక టూ మినిట్స్
అదే లే మా అమ్మకు చెప్తా నేను ఒకసారి ఫోన్ ఎత్తలేదని హే ఏదో పని మీద ఉంటా ఊరికే అన్నిసార్లు కాల్ చేయబాక అని
తిట్ట బాకు దయచేసి
తిడతా చూడు ఇప్పుడు ఏ వన్ని సార్లు చేతా ఫోన్ ఆగలేవా అని
చ్చ మనిషివే కాదు నువో
మనిషి ఐన్ హ్యూమన్ మనిషి అది హ్యూమన్ హ్యూమన్ నే నేను
ఏమన్నా అసలు కాదు నువ్వు
ఈ
రేపు నీ పిల్లల్ నిన్ను ఇటు దిద్దుతే అట్ నీకు అది తెలుసుద్ది బాధ
నేను ఒకసారి అది అనుకుంటను అది కూడా తెలుసు మనకి ఎంత తెలిసినా మనకి ఎంత తెలిసిన వాన్ పిల్లకాయలకు మనగాని ఎక్కువే తెలుస్తుంది ఎవ్వలు కూడా మనల్ని రేపు ఏమన్నా చెప్పురా అంటే అట్లే వీస్
ఓబియస్లీ ఆ చదువుకుండు జాబ్ చేసి నా ఇది కూడా తెలీదు నీకా
రోజులు అయినాయ్ లేవయ్యా అంటాం
ఆ సేమ్ మా అమ్మ డైలాగ్ గే ఏస్తారు
అంతే కదా మరే
ఇంతే అంతే
రేపు వాళ్ళంతా మనము అంతా నోట్స్ లు రాసుకుంటారు రేపు వాళ్ళంతా ట్యాబ్లు అట్లాఇట్లేస్ సేవ్ చేసుకుంటారు నోట్స్లు ట్యాబ్ లో ఉంటాయి
కుంటున్నావు
అదే అదే ఆ జనరేషన్ వోళ్ళు మనమేమో పెన్ను పేపర్ పెట్టి రాసుకు కునే వాళ్ళం ఏయ్
హ్మ్ ఇప్పుడు వాళ్ళు ఏముంది ఐ ప్యాడ్ పీప్యాడ్ తీసుకొని దాంట్లో పెన్ ఉంటది ఆ పెన్ ది రాసుకుంటున్నారు ఏం గాదు దా
జెనరేషన్ ఆ లైపు పిన్నమ్మ
ఉ
జెనరేషన్ గ్యాప్ ఆ
జనరేషన్ చేయించ్ అది గ్యాప్ అనుబలే
అది వాళ్ళకి మనకి గ్యాపే కదా
ఆ నీ జనరేషన్ నీ జనరేషన్ అదే మీ పిల్లల జనరేషన్ వచ్చే టప్పుడు మంచిగా ఆస్తది గా
ఆ అప్పుడు ఎట్లాంటందా అప్పుడు కూడా మనం ఇల ఏక పంజాబి డ్రెస్లు వేసుకున్నా ఆవు అగ తమయమో ఇప్పుడు ఇప్పుడు కొందరు ముస్లిం లో నుంచి వస్తున్నావానవా
ఉ
అట్లా వాళ్ళని చూసినప్పుడు రేపు ఈ పిల్ల ఇట్లే ఉంటది రేపు ఆ పిల్ల ఇట్లే ఉంటది అని అనుకు అనుకుంటా నేను
సర్లేఎవరి ఇష్టం వాళ్ళు కదా మనం ఏం చేద్దాము సరే అయితే ఉంటా